వినిపిస్తుందా అండి మీకు బాగా ఆ ఓకే అలా అయితే మీరు మూవీస్ ఎక్కువగా చూస్తాంటారా
తక్కువే చాలా తక్కువ
ఆ ఎందుకు అలాగా అంటే మామూలు ఎప్పుడు మనకు చెప్తాంటారు కదా ఆ విల్ విజెస్ లో ఉంటే అందరుూ ఒక ప్రొజెక్టర్ పెట్టి ఊరు వాళ్ళందరుూ ఒక చోడ పోయి చూసేది అట్లా
లే అట్ల ఏమి తక్కువ ఏదో ఎప్పుడో అట్లా మన ఇంట్లోనే ఎక్కువ చూస్తాం
ఇంట్లోనే ఫ్యామిలీతో ఎక్కువగా చూస్తంటారా ఆ ఆ
దాంట్లోనే ఎక్కువ చూస్తాంటం
అవునులేండి మీకు అంటే నేను ఎప్పుడు మనము సిటీ ఆ విలేజ్ గురించి మాట్లాడదాము ఇప్పుడు మీకు సిటీ అంటే ఇష్టం విలేజ్ అంటే ఇష్టం నాకు సిటీ అంటే ఇష్టము
ఎవర్ అభిప్రాయాలు వలవి
ఆ ఆ అభిప్రాయాలు నేనేం కాదనట్లేదు ఇప్పుడు మాకి ఇ సిటీ లోకి బయటికి వెళ్తే అన్ని దొరికేస్తాయి తొందరగా మీ కల దొరుకుతాయా
హ్మ మాకు దొరుకుతాయ్
ఇప్పుడు నేను నాకు డాక్టర్స్ నాకు ఏమైనా నేను తొందరగా ఆ వెళ్ళి డాక్టర్తో చూపించుకున్నరా మీరు
ఇక్కడు ఉంటారు చిన్న డాక్టర్లతో చూపించుకునే దానికి
ఆ చిన్న డాక్టర్ త ఉంటారు ఒకవేళ సీరియస్ అయితే మీరు కూడా సిటీకే కదా రావాల్సింది
ఆ పోవల్సిందే సిటీకి పోవాలి అట్ల ఏమన్నా ఇది అయితే
హ్మ్ హ్మ అవులే అంటే మరి మరి మీరు అన్నిీ సదుపు సదుపాయాలు ఉన్నాయంట అన్ని సదుపాయాలు ఎక్కడ ఉన్నాయి మీరు మీరు కూడా సిటీకి రావాల్సిందే కద ఏం బాలేద్
రావాలంటే మేము అక్కడ పోయి మేము ఏం చేసేదానినికి అయితుంది
విలేజ్ లో ఉంటేనే మీకు అన్ని బాగ్
మాకు అన్నీ ఇక్కడ ఇక్కడే ఉంటే మాకు ఏదన్నా అనుకూలలు అయితాయి
మీరు దసరా పండుగ ఎలా జరుపుకుంటారు
బా చేసుకుంటాం చనా బా చేసుకుంటాం
కొంచం నాకి క్లారిటీ చెప్తారా డీటెయిల్ గా
మా పెద్దలకి బాగా పూజ చేసుకొని
పెద్దలంటే ఎవరు
మా మా నాన్న
హ్మ్ హు
అట్లా మా తాత మాయవ్వ అలాంటి వాళ్ళకి బా పూజ్ చేసుకొని
హ్మ్
మేము కొత్త బట్టలు ధరించుకొని ఇట్లా ఆ రోజు బా స్వీట్స్ చేస్ కొని చానా దే ఎంజాయ్గా చేసుకుంటాం ఆ పండుగ
ఏంది అయితే దసరా అంటే ఆ మీరు వాళ్ళ సమాధుల దగ్గరికి వెళ్ తరా మీరు
హ్మ్ వెళ్తాం ఆ రోజు వెళ్తాం
పూజ్ చేస్తారా అంటే నేనువి ఆ చెప్పండి చెప్పండి
అక్కడ ఒక ఎడ మాదిరిగా పెట్టి వాళ్ళకి
హ్మ్
బా నీట్ గా పూజ్ చేసుకోని వచ్చాం వస్తాం హ్మ్
అంటే నేను విన్నదాని ప్రకారము ఏదో చెట్టుకి సంథింగ్ ఏదో చెట్టుకి పూజ చేస్తాను నా కా పేరు తెలియట్లేదు
జం చెట్టు జం చెట్టు కని
అ
ఆ రోజు సాయంత్రానికి ఆటికిపోయి మనం కాయి ఇచ్చి
హ్మ్
ఆయన పత్తిరి తీసుకొని మనం ఇంటికొ చి మన పెద్దలు ఉంటే వాళ్ళకి నమస్కారం చేసుకుంటే
హ్మ్
ఏదో మన కష్టాలు దరిదాపుగా తెగిపోతాయని పెద్దల నమ్మకం
హ్మ్ హు అవునులేండి అలా మీరు దసరా పండుగ బా చేసుకుంటారు
బా చేసుకుంటాం
హ్మ్ హు అంటే వంటకాలు గాని చేసుకుంటారా అప్పుడు
హ్మ్ వంటకాలుగాని చేసుకుంటాం
ఏం ఏం వంటలు చేసుకుంటారు
ఇట్లా ఓలిగ్ గాని పాసం గానీ అట్లా హ్మ్ చేసుకుంటాం ఆ రెండు రకాల
స్వీట్ చేసుకుంటారు మీరు హార్ట్ కూడా చేసుకుంటారా ఎప్పుడు చేసుకుంటారు అసలు హాట్ యే చేయరా మీరు అసలు
తక్కువ చాలా తక్కువ తింటాము తక్కువ
అవునులేండి అయితే మీరు దసరా పండుగ బాగా సెలబ్రేట్ చేసుకుం
హ్మ్ బా చేసుకుంటాం
హ్మ్ మరి శివరాత్రి
శివరాత్రి ఏం బా చేసుకుంటా
ఆహా అంటే మీకు మీరు విలేజ్ లో ఉన్నారు మీకు అన్ని సదుపాయాలు దొరుకుతాయా
హ్మ్ మొత్తం దొరుకుతాయి మాకు ఇబ్బంది ఏంలేదు హ్మ్
చిత్రాలకు వెళ్తారా అలా ఏమన్నా ఎవరితో వెళ్తారు
పోతాం మేము మా కుటుంబు వో ఓసారి కలిసిపోతాము ఒకసారి నేనే వెళ్తాను
ఆ ఎక్కడికి వెళ్తారా అంటే మీరు లాస్ట్ టైం వెళ్ళింది ఎద్దన్న చెప్తారా నాకు ఒకసారి
ఆ మేము తిరుపతికి వెళ్ళేది తిరుపతి మా ఇంటి దేవుడు కదా ఆయన
ఆ ఎప్పుడు వెళ్ళినారు మీరు లాస్ట్ టైం ఎవరితో వెళ్ళినారు
లాస్ట్ లో అంత మా చిన్నయనోళ్ళు మా అన్నోళు అంత కలిసిపోయినాము అంతే ఓ పది మంది దాకా ఆ ఊ మేము అంత మా అన్నా దమ్ములము మేము అంత మా అన్నోళ్ళు
ఆహ అయితే మీకు దర్శనం అక్కడ అంతా బాగా జరుగు
చాలా బాగా అయింది
చాలా బాగా అయింది ఓకే ఓకే ఆహా మీరు మీ మీ కో సొంత కుటుంబంతో వెళ్ళన్నారా
హు పోయినం మేము గాని పోయినం మా కుటుంబంతో పోయినం
ఉహు
అంటే మరి మీకు వెహికల్స్ అక్కడ నుండి దొరుకుతాయా
ఇక నుంచి మీ హ ఇట్లా బా మేము సిటీకి పోయి పోవల మళ్ళీ అక్కడ
ఉహు అయితే మీరు ఫైనల్ గా సిటీకి రావాల్సింది ఎక్కడ నుంచి అయినా
హు రావాల్సిందే
ఆహా మరి మీ మీరు అంటే ఏం మీరు జాబ్ వ్యవసాయమా
వ్యవసాయ మే
ఉహు నీకు అంతా బాగుంది వ్యవసాయంలో మరి
ప పర్వాలేదు బాగుంది
ఇప్పుడు మీరు బయటికి వెళ్ళాక మీ ఫ్రెండ్స్ తో కలిస్తే దేని గురించి మాట్లాడతారు
దేని గురించి ఏం లేదు ఇదే ఇట్లా ఎట్లా అనేది పంటల్లో వేసుకుంటే దాని గురించి మాట్లాడుకుంటే ఉంటాం
పంటలు గురించి ఏం ఏస్తే సరిపోతుందని ఒకరికొకరు అడుగుతారా మీరు
ఊ అదే ఇంకా వేర ఏదే మాట్లాడక్కర్లేదు
ఉహు అంటే మీరు అంటే మీకు ఒక ఏమన్నా బజారు లాగా అట్లా ఉందా మీరు కలిసి అందరు మాట
ఓ కట్ట మాదిరిగా ఉంటుంది
ఊ
ఆడ కొంచెం కూర్చుంటే అందరుూ వస్తారు అట్లా ఒక గంటసేపు ఎట్లా ఏం కథ అని మాట్లాడుకుంటరు అట్లా
ఉహు
ఊ
అంటే మీరు వెళ్ళినప్పుడు ఈ ఈ పంట ఎం మేస్తే బాగుంటుంది అనా
ఆహా అవునండి ఆ అంటే మీ వాళ్ళకు వాళ్ళు మీ ఫ్రెండ్స్ కూడా వ్యవసాయమేనా
ఉ మా ఫ్రెండ్స్ కానీ చాలా మంది చేస్తున్నారు వ్యవసాయం
అంటే మోస్ట్లీ మనం విలేజ్ వాళ్ళు అంతా వ్యవసాయమే అని అంటారు
ఎక్కువ ఉంటుంది వ్యవసాయం ఎక్కువ ఉంటది
అంటే ఎవరైనా జాబ్ చేసేవాళ్ళు అలా ఉంటే మీకు, నెట్వర్క్స్ అన్ని బాగుంటయా అంటే వర్క్ చేసుకోవడం ఆ ప్లేసెస్ కానీ
ఉంటే బాగానే ఉంటుంది పర్వలేదు
అంటే మీకు ఎడ్యుకేషన్ అంతా బాగుందా మీ
బాగుంది బాగుంది
ఓకే ఓకే
ఉమ్
అ మీరు ఇంకా ఏమైనా చెప్పగలుగుతారా అంటే ఇట్లా ఉంటుంది విలేజ్ అని
విలేజ్ అంటే విలేజ్ కి టౌన్ కి తేడా ఉంటుంద అనమాట
ఉమ్
ఆ టౌన్ వచ్చి డబ్బు డబ్బు మేమో టౌను
ఉమ్
విలేజ్ అంటే కొంచెం డబ్బు లేకుండా నడిచిపోతా ఉంటారు
ఉహూ అవున్లెండి ఇంకా ఏమన్నా చెప్పగలరా విలేజ్ కి సిటీ కి డిఫరెన్స్ ఏమన్నట్లా
డిఫరెన్స్ అంటే ఇప్పుడు అక్కడ నీళ్ళు బాగా ఫ్రీగా ఉంటాయి ఇ పల్లెటూరులో
ఉమ్
టౌన్ లో నీళ్ళ ఇబ్బంది ఉంటుంది కొరత ఉంటుంది ఆ అక్కడ ఇక్కడ అన్నీ బాగుంటాయి పల్లెటూరులో ఎట్లయినా టౌన్ లో కొంచెం ఇబ్బందిగానే ఉంటాయి
ఉహ అంటే మీకేమన్నా ఉన్నాయా అంటే చదువులే కుండా జాబ్ చేసి ఐడియాల్ ఏమన్నా మీకు వేరే వాళ్ళకి చెప్తా ఐడియల్ అట్లా మీకేమన్నా ఐడియా ఉన్నాయి మీ దగ్గర
అ మాకేం ఐడల్ లేవు మేము ఎట్లా వ్యవసాయం చేస్తానో ఎవరో చేసేవాళ్ళకి చెప్తాం ఇట్లా అడిగితే చెప్తాం ఇట్లా పోండి ఇట్లా పోండి బాగుంటుంది
అంటే వ్యవసాయం చేయమని ఎవరన్నా ఎవరికైనా సజెషన్ చేస్తారా లేంటే అంటే ఎవద్దు బిజినెస్ పెట్టండి అని చెప్తారా
చెప్తం చెప్తం అట్లేం లేదు
అంటే మీ మాటల్లో చెప్పండి బిజినెస్ అంటే ఏమి వ్యవసాయం వ్యవసాయం అంటే ఏమి
బిజినెస్ అంటే ఇట్లా ఏదన్నా చిన్న చిన్న కొట్లు పెట్టుకొని అట్లా ఎటువంటి వ్యాపారాలు అవి ఇవంటే బిజినెస్ పోతుంది వ్యవసాయం అంటే రైతాంగం లెక్కలోకి వస్తుంది
అయితే మీకయితే బిజినెస్ ఐడియాలు ఏం లేవు
లేవు లేవు
ఉహూ ఎవరికైనా చెప్పగలుగుతారా ఈ ఐడియాలు ఎవైనా మీతో ఉన్నాయా ఒక రెండు ఐడియాల అలా
చెప్తాం అట్లా ఎవరనా ఏమన్నా అడిగి తగినా ఎట్లా మాకి ఇది రో రైతాంగం చాలా కష్ట ఇష్టం ఉంది అంటే ఇట్లా దానిపైన పోండి అని చెప్తాం
ఇప్పుడు నేను చెప్తున్నాను నాకే వ్యవసాయం కొంచెం కష్టంగా ఉంది నేను బిజినెస్ పెట్టాలంటే ఏం పెట్టాలి
ఏం పెట్టాలంటే చిన్న కొట్టగాని పెట్టుకోవచ్చు అంగడి కొట్టు ఒకటి
ఎక్కడ పెట్టాలి సిటీ లో పెట్టాలా విలేజ్ లో మన పల్లెటూళ్ళలోనే ఇప్పుడు నేను ఉండేది విలే మన సిటీలో నేను సిటీలో ఉన్నా మన నేను విలేజ్ కు వచ్చి మరీ పెట్టుకోవాలా సిటీలో పెట్టుకోవచ్చా
పెట్టుకోవచ్చు మీకు అక్కడే బాగుంటుందంటే అక్కడ కాని పెట్టుకోవచ్చు లేకపోతే ఇక్కడ కాని పెట్టుకోవచ్చచ్చు
ఇప్పుడు మామూలు మనం సిటీస్ లో చిన్న చిన్న కొట్టలు పెడితే ఎవరు రారు అందరూ మాల్స్కే పో అతారు మార్చ్ లోనే చూస్తారు కదా
అంటే బాగు పెట్టాలడ సిటీ లో వచ్చి బాగు పెద్దగా పెట్టాలి
పెద్దగానే మరి మన మనతో అంతా ఉండదు కదా మరి
మన కష్టమ అవుతుంది ఏదో చిన్న చిన్నవి అయితే మనం పెట్టుకోవచ్చు చిన్నవి అంటే ఊరికే ఓన్లీ టీ టీ ఎట్లది
టీ స్టాల్స్
హ్మ్మ్ అట్లా అట్లా అయితే మనకి పెట్టుబడి తక్కువ ఉంటుంది
ఉమ్
ఉమ్ అట్లావుతే జరుపుకోవచ్చు
ఉమ్ హ్ అంటే మీకు ఆ బిజినెస్ అంతగా ఏముండదు వ్యవసాయమే ఉంటుంది
ఉమ్ మాకే వ్యవసాయం నమ్ముకున్నాము, దా దాన్ ద్వారానే బత్కాలింక
అవునులేండి
ఉమ్
మీకు అంటే విలేజ్ లోనే ఉండి వ్యవసాయం చేసుకోవడం అనేది చాలా ఇష్టం
ఉమ్
మీరూ మీ ఫ్రీ టైమ్ లో ఏం అంటే ఎంత నుంచి ఎంతకు పోతారు మీరు పొలానికి
మేము పొద్దున్నే ఏడున్నరకల్లా పోతాం
మార్నింగ్ అంత మార్నింగేనా
ఉమ్ పోతాం
ఏం చేస్తారు పోయి
పోయి ఏదన్నా గడ్డి పీకేది లేదంటే మందులు కొట్టుకునేది నీళ్ కట్ కునేది ఏదో పని దండిగా ఉంటుంది
మరీ సాయంత్రం ఎన్ని గంటలకొస్తారు
సాయంత్రమొచ్చి నాలుగు గంటలకు వస్తాము వానకాలంలో అయితే ఎంండకాలం అయితే మధ్యాహ్నం రెండు గంటలక ఒక్ గంటకి అట్లా వస్తాం
ఎండ చాలా ఎక్కువగా ఉంటుందన
ఉమ్ హ్ ఎండెక్కువుంటుందని మల్ల కొంచెం తొందరగా ఒచ్చేస్తా
అవునండి ఓకే అండి